హలో
హలో
ఆమ్ చెప్పు
వినిపిస్తండి
ఆ చెప్పు ఏం చేస్తానుమే
కూర్చొ అన్నము ఓ
ఆ ఉమ్ అంతే
ఉమ్ ఉగాది ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటిరి
బానే ఉంటది ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మొదటి పం పండగ కదా అది
మొదటి పండగ కదా సంవత్సరం కొత్త సంవత్సరంగా చేసుకుంటారు
అదే సంవత్సరంలో మొదటి పండుగ
మన ఇండియన్ కల్చర్ ప్రకారము మన ఇండియన్ క్యాలెండర్ ప్రకారము ము కొత్త సంవత్సరము మొదటి రోజు అదే బ్రిటిషర్స్కయితే జనవరి నుంచి జనవరి ఫస్ట్ అని పేరు కూడా
ఆ మేమైతే ఇంగ ఉగాది వస్త వస్తె మార్నింగ్ ఎస్టర్డే నైట్ నుంచి ప్రిపేర్ చేసుకోని పెట్టుకుంటాం రేపు ఏమేం చేయాలి లా ఏమి అన్నది
ఉమ్ ఇంటి ముందర ఉమ్ ఇంటి ముందర అంత అంతా క్లీన్ చేసి పేడల్కేసి ముగ్గు పెట్టి ఆ ముగ్గురు కూడా సిక్స్ సెవెన్ కి అట్లా స్టార్ట్ చేస్తే ఎయిట్ నైన్ వర్క్ చేసేది
నైన్ ఏమి టెన్ కూడా దాటింది ఒకొక్క
ఆ కలర్స్ అన్నీ వేసి
పెద్దగా వేస్తే చానా సేపు పడతాది
అయినా అందరు కూర్చోని మాట్లాడుకుంట చేసేది
మామిడి ఆకులు అవన్నీ బిఫోర్ డేనే పీకచ్చుకొని వాటర్ లో పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటే దుమ్ము అంతా ఏం ఉండదు పోతది బాగా మార్నింగ్ కల్లా మామిడికాయలు ఇంకా అవి కూడా ఇంకా మామిడి ఆకులు పీకినప్పుడే పీకుతాము
ఉ
తోటి మార్నింగ్ బీక్కుంటా ఎకే బిఫోర్ నైట్ ఎ బీక్కుంటే కొంచెం ఎండి
ఎండి పోతేనా ఆ ఉగాది పచ్చడి చేసేకి
ఉ ఇంకా అది ఇదైతే ఇంగ మామిడికాయలు పైన తోలు ఒకటి కొంచెం తీసేస్తాం వగరు వస్తది అని లైట్గా అట్లా తీసేసి ఇంగ నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇంగ ఫస్ట్ మామిడాకులు కడ త అంతా ఇండ్లు క్లీన్ అయిపోతనే
ఉ
మామిడాకులు కట్టి ఆ తర్వాత ఇంగ టెంకాయలు ఏమన్న ఉంటే వలిచి దేవుడుకి కొట్టేకి ఇంగ అది ప్రసాదం తయారు చేస్తాము ఇంక అప్పుటి నుంచి
ఆ ఏ ఉగాది పచ్చడిలకి ఏమేం ఏసూడు చెప్పు.
అదే వేపపూత
ఉమ్
ఒ ఇంకా అది మామ్డి. మామిడికాయలు, ఉ బెల్లం కొంచం ఏసేవాల్ ళ్ళు ఉప్పు, కారం ఏస్తారు, ఏస్తారు అవి అందర్ ఏస్తారు ఆల్మోస్ట్ ఆళ్ళు. ఉప్పు, కారం, చింతపండు గుడా కొంచెంమంది ఏస్తారు, కొంతమంది ఏయ్యారు. ఏ
హుమ్మ్
ఇంకా దాంట్లకి కొన్ని వాటర్ కలుప్ కల్పుకుంటాం. అంటే అన్ని మన ఇష్టం గదా, ఏసేది అయితే తొమ్మిదే. కానీ మనకు అవైలబిల్ట లో ఉన్న ఒకటి ఏసుకుంటాం. మేమైతే మేమైతే మా ఇంట్ల మామిడికాయలు దొరుకుతాయి ఇంటి దగ్గర.
హుమ్మ్ చింతపండ్, చింతపండుని ఏస్తా చింతపండుది రసము.
ఉమ్ అదే కదా, అది ఉమ్ కొంతమంది ఏస్తే ఏస్తారు, లేకుంటే లేద్ చింతపండు.
ఆ బెల్లము, మామిడికాయవి చిన్న, చిన్నతే ఏసేస్తరు. అంటే అన్నీ ఉండల్లా, తీపి ఉండల్లా
ఉమ్ నెయ్యి ఉమ్ ఛీ తేనే ఏస్తారు.
ఉమ్ తేన్గానే ఏస్తారా.
ఏసి కల్పుతారు, కొన్ని వాట్ ఇంగా దేవుడికి కొంచెం బెట్టి. ఇంగా ఆ రోజ్ అయితే మేము ఓలిగా గానీ కూడాలు గాని అట్ అట్ల ఏస్తాము.
అంటే దానిలోకి కూడా మీనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు బెల్లము, తేనె ఏస్తం గదా. అది తీయ్యగాఉంటది కాబట్టి, మనకి హ్యాపీనెస్ ఆ ఇయర్ ఒచ్చేకి. నెక్స్ట్ చేదు ఉంటది కదా, వేప పూవు ఏసేది. అది బాధ. నెక్స్ట్ పులుపు ఏస్తాము పుల్లటి ఏమన్నా తిన్నప్పుడు కొంచెం షాకిింగ్ లాగా కళ్ళు మూసుకోని, ఒకతర ఫేస్ పెడతాం గదా. అదే ఆశ్చర్యంగా, ఏమన్నా మనకి ఇన్సూరెన్స్ జరిగేదానికి. కారంము ఆ ఎందుకేస్తారంటే, ఎగ్జైట్మెంట్ మా ఉండేదానికి. ఇంగా ఒగరు ఆ అవ్వి మామిడికాయ ఏస్తాం కదా, వగరు అవి ఏవన్నా, మనం ఫేస్ చేస్తాం కదా కొన్ని ప్రాబ్లమ్స్. దానిని తట్టుకునేకి, అట్లా ఒగోదానికి ఒక మీనింగ్ ఉంది.
ఇండియాన్ కథ చదువు దానికి మీనింగ్ ఉంటది, కాని మాక్ తెలియద్ అంతే కొన్ని.
అవును.
అప్పట్లో పెద్దోళ్ళు ఇవి సాంప్రదాయం అనిపెట్నారు
ప్రతి పండకిగాని ఒక మీనీ ఇది
హ్మ్
ఎందుకు చేస్తారు ఏమిట సిచ్యుయేషన్ లో ఆపనీట్ పెట్టిండేది ప్రతిది ఉంటుంది షన్ మన ఇండియాలో చేసే పడుగలకి ఇండియాలో ఎక్కువ చేసుకునేది కూడా పండుగలు నేలకొక్కటైనా వస్తుంది ఫారెన్లు అక్కడ ఉండదేమో అట్లా మా ఇండియాకే ఉండెది అట్లా
ఎక్కువ పండుగలు ఎక్కువ మంది దేవుళ్ళు ఉండేది మనకే
ఎక్కువ జనాభా ఉండేది ఏమంటారు విశాలమైన హృదయం ఉండే డేది మన ఇండియన్స్ కె మనం అర్థం చేసుకున్నట్లు వేరే వాళ్ళు అర్థం చేసు అయ్యే విషయంలో అయినా కానీ
అయినా ప్రతి ఒక్క పండగలో ఒక సా సంప్రదాయం ఉంటది దాని వెనక ఏదో ఒకటి ఉంటది అంటే పూర్వ కులు మనకు తెలియజేయడానికి ఏదో ఒకటి చెప్తారు కానీ మనకి కొన్నిదాన్లకి ఫీలింగ్స్ తెలివు జస్ట్ ఇస్తూ పోతుంటాం
ముందు ముందు పోయే తరాలు గాని అవి గుర్తు పెట్టుకుంటారో లేదో పండగలకి అది మనం చెప్పుకుంటా పోవాల ఈ పండక్కి ఇది చేస్తాము ఇట్లా చేస్తాము
ఇప్పుడుండే వాళ్ళకే తెలీదు కొంచం కొంతమందికి ఎట్లా చేసేది ఏమని బద్దకం పెరుగుతుంది ఫస్ట్
మేమైతే మా ఇంట్లో బా గ్రాండ్ గా చేసుకుంటాం ఏ పండుగ వచ్చిన
ఆ ఫస్ట్ ఏ పండగైనా గుర్తుకొచ్చేది వంటలు
హ అ
ఏదన్నా ఇంకా ఇంట్లో స్పెషల్ చేస్త
అవి చేసేకే సగం రోజు అయిపోతుంది తినల్లా తినాలనిపిస్తుంది చే ప్పుడు టైమింగ్ అయిపోతుంది తినే ఇంట్రెస్ట్ ఉండే లే ఫుల్ అయిపోయినట్టుంటుంది అది చేసిన ప్పు కూడా ఫుల్ అయిపోయంట్లుంది
పండుగ రోజు ఎక్కువ మిగులుతాయనా ఎందుకంట ఎక్కువ చేస్తాం కదా వంటలు
ఎక్కువ చేస్తాము ఓవర్ టైమ్ అయిపోతుంది అది చేసేలోపే ఎక్కువ వెరైటీస్ కదా టైము అపోయేంటుంది తినె టైము అందరం కూర్చొని తినేసరికి తక్కువ తక్కువ తినేస్తాము
కానీ ప్రతి ఒక్కదానికి మీనింగ్ అయితే ఉంది ప్రతి ఒక్క పండగకి ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల బట్
అ అది కూడా ఈ మంత్ లో ఈ రోజే వస్తుంది కరెక్ట్ టైం కి ఇట్లే వస్తుంది అని కూడా ఉంటుంది క్యాలెండర్ మన ఇండియన్ క్యాలెండర్ది
స
అది ఈ జనరేషన్ లో వాళ్ళు తెలుసుకుంట బిజీ బిజీ లైఫ్ వల్ల ఎంత చేస లేదు
ఆ మేము ఇంకంత ప అది ఎంత అయిపోయినాక పెట్టి ఇంకా దేవునికి టెంకాయ కొట్టిన కా ఇంకా తినడం స్టార్ట్ చేస్తాం అంత వరకు చేయము మళ సాయంత్రం అయే అవి ఇస్తరాకులు ఉంటాయి కదా అవి ఇంకా
ఆవులకో ఏవో జంతువుల్కి పెడతారు
మేమైతే ఆవులకే పెడతాం ఒకవేళ ఆవులు లేకుంటే ఇంక ఇంటి ముందర కుక్కలికి పెడతం
మేము అంతే ఆవులు వస్తా ఉంటే దానికి పెట్టేది
నార్మల్ గా అయితే ఆవులకే పెట్టాలి అంటారు ఎందుకంటే ఆవులో అందరు దేవతలు
ఉంటారా ఆ ఆ
హ ఇంకా ఇంకేం చేస్తారు
ఇక అంతే చేసేది వర్షం పడింది నెమల్లు బాగా వచ్చినాయి ఈ రోజు ప్రొద్దున నాట్యం చేస్తా ఉండే నెమలి ట్యాంకీ ఉందిడా ఆపక్క లే ఒకట్ది అ లే ఒకటి నాట్యం చేస్తా ఉండను ఏంటి పెద్దది
ఆ
బాగుంటుంది అళ్ళని చూస్తే
ఉ ఇంకేమి
సరేలే ఉండనా
ఉమ్